ఉమ్ వచ్చిందిగా కాల్ ఇప్పుడు ఇంతసే ఇంతసేపు రాలేదు హలో ఉమ్ వచ్చింది గా కాల్ ఇంతసేపు రాలేదని
రాలే రాలే ఇప్పుడు వచ్చింది
ఉమ్ ఏం డిస్టబెన్స్ అంటే ఏం లేకుండా మాట్లాడాలంటే నాకు మా ఇంటి పైన కుక్క వున్నది అదొకటి వరుతాంది లేదం టే ఇగో ఇటి నుంచి రోడ్డు మీద నుంచేళ్లి మాకు వినిపడుతలే
అహా
హలో
నీ వాయిస్ వినిపిస్తుంది అలాంటి సౌండ్స్ ఏమి వినిపియట్లే అంటున్న
ఏయ్ నీకు వినపడుతలే అయితే నాకే వినపడుతాన్నాయి
గాని పక్కన వా వాటి సౌండ్స్ ఏమి రాట్లే
ఓ అంత ముందు మాట్లాడినప్పుడు అట్లనే అది ఒక్కటి వరుతన్ది ఇంకో కోళ్ళు ఒకటి ఉన్నాయి లేదంటే ఈడ నుంచి ఒక ట్రాక్టర్ పోయింది ఇప్పుడు పెద్ద సౌండ్ చేసుకుంటా
మ్
ఇగ అందుకనే ఇగ
మ్
నువ్వు నా మాట ఇంటానవు కాబట్టి నీకు ఏం ఇనవడుతలే
ఏమ్ వినపడట్లే అక్క నీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏం రాట్లేదు అసలు
అవునా
ఉమ్
ఇక్కడ ఫుల్లు గాలోత్తన్ది అదే అదే గాలి బాగా వస్తాంది మాకీడ అంటాన్న
అవునా పల్లెటూరు ల ఉంటది లే
ఎండ వున్నది ఎండ ఎండే కొడతంది గాలి గాలే వతాంది
రెండుకి రెండుంటాయి అది డేంజరే
అదే హూ
అది వేడి గాలే వస్తది
ఎందుకు మొన్న గాల్దుమ్ము వచ్చింది వర్షం కూడా వచ్చింది తెలుసా
అవును వచ్చింది ఇక్కడ కూడా వచ్చింది ఇక్కడ వచ్చిన తర్వాతనే అక్కడ వచ్చింది ఫస్ట్ సిటీ లోనే వచ్చింది
బానే వచ్చింది నైట్ పూట వచ్చింది నైట్ ఫుల్ గాల్
ఆ మాకు ఈవినింగ్ టైమ్ లోనే స్టార్ట్ అయింది ఫైవ్ థర్టీకి
ఆ మాకు నైటూ నైట్
ఫైవ్ థర్టీ కే స్టార్ట్ అయింది మాకు ఫైవ్ థర్టీ నుంచి మార్నింగ్ ఫోర్ వరకు వచ్చింది
మ్
మ్
అదే
తిన్నావ అక్క మరి
తిన్లే ఇంకా తిన్ తినను ఇగ
ఏందో
ఇగ ఏం తింటా ఇప్పుడు ఇగ తిన అంత లేదు ఇగ తర్వాత కొద్దిసేపు అయినాంక టీ తాగుతా ఇగ
మ్ టీ లవర్ అ మీరు కూడా మాలెక్క టీ లవర్స్ మీరు కూడా అంటున్న
ఏమో కొంచెమైనా తాగ బుద్ది అయితది పొద్దున్న సాయంత్రం ఇంత ఇంత తాగనులే గాని ఇగ కొంచెం అయిన కూడా తాగంది అబో ఏదో పోట్టుకున్నామే అనిపించింది హా హా ఇగ అట్లా అనిపిస్తా ఉంటది ఏందొ మరి అన్నం తినకున ఒక పూట ఏం కాదు క
ఫుడ్ లేకపోయినా పర్లే అది ఉండాలిగా
హామ్ మా చిన్నడు అట్లే కాదు తెలుసా ఇగో పొద్దున్నే మొహంంగాడుకుంటాడు ఇగ మమ్మీ తినడానికి ఏమన్నా ఉండదా నాకు అంటడుఇగ అంతే ఇగ ఇగ టీ తాగరు టీ లాంటివియాసంటివి ఏమి వద్దా ఆయనకి ఇక
ఇక పొద్దున్నే ఇక అన్నమే అడుగుతాడు ముందుగా అలాగ
మంచిందేగా
ఆ పెట్దోడు అయితేనేమో కొంచెం మమ్మీ కొంచెం పోయి కాదు అని అంటాడు ఆయనే ఆయన మాది బక్కగా ఉంటాడు నాకు ఆయన అడిగిన పోయ బుద్ధి కాదుంకా
చిన్నయన పూర్తి రాలన్న రాగాడు
బక్కఉన్న టీ తగ్గితేయ్ బక్కగా అయ్యితారా
అట్లా ఏం కారులే ని మన జీన్స్ ఎట్టుంటే అట్నే ఉంటాం అంతేగాని టీ వల్ల అన ఏం కాదులే ని అట్లా అంటారుగా
టీ బదులు మీల్క్ పెట్టాలి ఇంక ఏం ఉన్నది బూస్ట్
అలాంటి ఏం తగ్గారు అమ్మ ఇళ్లు
అ
హ
హెల్త్ కీ మంచుకున్నాయి ఎవరు ఏం తిన్నారు అసలు
ఆ ఏమ ఎక్కువ తినడు అన్ని కూరలు ఏ ఏ కూరనైనా వద్దాన్నాడు ఏ కూర త ఒకటే ముద్ద ఇక చిన్న ఆయనకైతే ఎప్పుడు చూసినా ముక్కలైనా ముద్ద దీగాదు అన్నట్టే ఇక
ఆ ఆ ఆ
ఆయనకి ఎప్పుడు సండే వస్తుది లేదంటే డాడీ మధ్యలో సండే రాకు చెకుంటే ఏమైతు చెప్పు మధ్యలో అదే రాదు అంటునట్
హ
అది
సండే వెనస్డే హస్టల్లో జాయిన్గమను
అట్లే కాదు నువ్వు మర ఇప్పుడు నువ్వేమైత అంటే నేను పోలీస్ అయితా అంటాడు మరే అయినప్పుడు మరే నువ్వు ఏ ఎక్కడి ఎక్కడంటావు రాను అయినా ఇక్కడ ఈ ప తరగతి వరకు ఇక్కడ చదువుకుంటా తర్వాత మేము మళీ సిటీలో వేసుడే కదా అంటే ఊ మమ్మీ నేనయితేపోనే నాకు అసలే కక్కొతుది నేను ఒకవేళ పోలీస్ అయినా కూడా న న మొబైల్ అయితే పోలీసు అంటాను ఎందుకంటే ను దూరం ఏ అనుకో బస్ జర్నీ అయితే కక్కుంటే కానీంటే పెద్దగానాక ఎందుకు కక్కుంటవారు అంటే ఇప్పుడు డాడీ ఏమంట బస్ ఎక్కంగానే వామ్మో నాకు అంత కడుపులు తిప్పినట్ అ అంటడుగా మరి నేను కూడా పెద్ద ఎనక గట్లనే ఉండొచ్చు అమ ఆయన వచ్చేట్లా అట్లే చెతాడు అసలు అత్తద అసలు మాట మనం మాట్లాడే లోకనే అందుకుంటూనే ఉంటాడు అసలు ఏ ను తెవ అయన కీ పెద్దయన ఏం మాట్లాడు సైలెంట్
ఒంటారో ఒక్కరు ఎక్సట్రోవర్ట్ ఇంకొకరు ఇంట్రవర్ట్
అయన చిన్నలకు బాగా తెలి ఉంటంది అంట
ఇంట్రవర్ట్ ఏమైనా కానీ ఎక్సట్రావోట్ పోయి కాపాడుకుంటాడు కదా
నిజంగానే మరి అది కరెక్టే
ద్రా అన్నది ఇప్పుడు అంటంటే వాడ పోతాడు చెప్ప
నువ్ అక్కనైనా ఇంకా ఎవరైనా అన్న తమ్ముడు ఎవరైనా ఉన్నారా
ఆ
నువ్వు అక్కానా
ఇవ మేడ అక్క గులు
ఉమ్
అంటే వాళ్ళు అవును ఇందకే
పెద్దమ్మ కూతురా
అవును
అంటే ఇప్పుడు నువ్వు ఒక్కదానివేనా
ఒక్కదాన్ని
ఆహా ఇంకా కాసి ఎక్కువ గారాబం ఉంటది నీ మీద
ఒక్కదాన్నే
ఎందుకు ఒక్కర అంటే ఒక్ మ్మ్
అంతేలే ఉండేవాటికే ఉంటది ప్రతి దానిక కిందే ఉండదు
అదే అంటన్న అంటే ఒక్కరే అని అంటివే ఇంత ముందుకు అంటే ఎవరైనా అక్క చెల్లె తమ్ముడు అట్లా ఎవరైనా ఉండేదా
ఉంది మా మమ్మీ ఉంది
ఆహా
ఉంది
ఎందొ వాయిస్ కట్ అయితాంది
వినిపిస్తుందా ఇప్పుడు
ఆ
మ్మ్ ఎవరు లేరు నా తర్వాత లేరు నా ముందు లేరు
ఉహు
మ్మ్
నేనం నేను తమ్ముడు
నువ్వు మీ తమ్ముడ ఇద్దరా
ఇద్దర
అ
మిమ్ మీము ఇద్దరమే ఇక అంటే మా తమ్ముడికి ఇంక కాలే పెళ్ళి సీటి లొనే ఉంటాడు ఆయన హ్మ్ కాలే
ఉహు
ఇంక నేనే దబ్బిని చేసుకున్నానేమో ఇంకా
హ ఫ్రీగా పాస్ అయినట్టు ఉన్నారు ఏమి
అంటే డిగ్రీ అయిపోగానే చేసుకున్నా నేను
ఆ ఫిఫ్టీన్ నైన అనుకుంటా నీకు
ఆ నాకు రెండు వేల పదిహేనులో అయింది
ఆ కరెక్ట్ గా చెప్తావు కదా ఫిఫ్టీ నైన్ కీ ఇది
ఆ అదే ఆ అదే అయిందా అయిన తర్వాత ఇక సిక్స్టీన్లో ఒకయనే సెవెంటీన్లో ఒకయనే
అయిపొయింది
ఆ ఖాయం జీవితం అయిపొయింది ఇంకా హ నాకు మా తమ్ముడు త్రీ ఇయర్స్ తేడాలే కానీ వాడికి ఇక వాడే ఇగ
ఇంకా కాలేదా మరి
ఇంకా ఆయన ఇప్పుడేనా ఇక నువ్వేం వేలగబట్టినవ్ నువ్వు చేసుకొని అంటడు నన్ను
నువ్వు ఏడిచినావ్ కదరా అని చెప్పాలి
ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఉంటాయి ఆయనకు మరె అయితే ఇప్పుడు ఏం చేయలి మరి చేసుకొని అని అంటాడు ఇక
సో వా రి మదర్ పిల్లల్ని
ఏమో మా అసలు మా దాంట్లో అసలు దొరకట్లేదు ఫస్ట్
హ ఇప్ప నుంచి వెతుకుఅయితే సగకుటి పంచ
హ్మ్మ్ ఏమన్నా షాపింగ్ చేసినావా హ్మ్మ్
ఎమ్లే నిన్ననే
అదే ఏమన్నా పెళ్ళిళ్ళు పేరెంటాలు అని ఏం రాలే ఈ మధ్యన
ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంటది మమ్మీ డాడీ ది
ఉమ్ హు
ఉంది దగ్గరవల వదినే
అవును వాయిస్ ఎందుకో క్లారిటీ ఒత్తలే కట్టయితంది గడికి
ఒక్క నిమిషం ఇప్పుడు ఓకేనా అక్క
ఆ ఇప్పుడు వస్తాంది
ఉమ్
అట్లా
ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నందుకు ప్రాబ్లమ్ ఉన్నట్టున్న అది
ఉ అందుకే క్లారిటీ వినపల్లే నువ్వు మాట్లాడుతావున్ టే కొంచెం పెద్దగా మాట్లాడింది మంచిగ వినబడుతంది కొంచెం చిన్నగా వచ్చి కట్ అవుతుంది
ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా ప్రాబ్లమ్
ఆ వాయిస్ కూడా ఎక్కువ వినపడదు తెలుస అట్లా పెట్టుకున్నా కూడా
ఉమ్ అలా పెట్టుకుంటేనే వినిపిస్తది
ఏమో
వినిపిస్తే మంచిగా ఆ అంటే ఒకరికి డిస్టర్బెన్స్ ఉండదిగా కాస్తలో ఉన్నప్పుడు
ఉ అదేలేే
ఉ
తిన్నాము ఏమన్నామరి నువ్వు లంచి హ
ఇంకా అక్క
తిన్నవా
అమె ఫోన్ మీద ఫోన్ చేస్తా అంది నాకు నార్మల్ కాల్
ఎవరో హు
ఒక ఆమె ఆమెకి నా ఫోన్ కలుసలేదు
ఆ
బిజీ అని వచ్చేస్తుంది నాకు డైరెక్ట్ ఆమె చేస్తారేమో నాకు వస్తుంది అ
ఇప్పుడు ఇవి నాలుగు కాల్స్ అయిపోయినట్టే అని
లేదక్క నేను టూనే అయినాయిక ఏ ఇది థర్డ్ కాల్ ఇంకొకటి ఉన్నది
అదే అంటానేను నాయి
నీవి కూడా త్రీ అయినాయ్
ఊమ్ అదే అంటన్న
బాలన్స్ ఉన్నది
ఊమ్ అదే
మీకు తెలిసిన అక్క ఒక నెంబర్ ఉన్నదన్నవ్గా అక్క ఆ నెంబర్ పెట్టు నాకు
ఆ పెడుతలే
ఉ
సరేలే
నంబర్ ఇదే నా అక్క
ఆ ఆ
చెయ్ అక్క నువ్వే
ఆ చేస్తాలే నేను అ
నీ అమ్మాయి మీషో పంపులో పంపుతున్నారుగా